బాగున్న బాగున్నామండి మీరు బాగున్నారా ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తారండి
ఏంలేదండి ఇప్పుడే తినేస్నాం పిల్లలు ఇట్ల కూర్చున్నాం అండి ఎందండీ
అంతేనా ఏమన్న పని చేస్తున్నారా అట్లానన్నాన మ్
జాబ్ జేస్కుంటాండి ఆ అయితే ఇప్పుడేమో ఇంటి స్కూ స్కూల్లో టీచర్ జాబ్ చేసుంటి కొన్ని రోజులు
ఓకే అండి ఇప్పుడుకూడా చేస్తున్నారా మీ
అయితే జబాన్ జెష్ ల చదువుకోవాలని ఇప్పుడు మిషన్ కుడుతున్నన్డి బ్లౌజెస్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేస్తున్నాం ఓర్లాక్ చేస్తున్నాం అండి
అవునా ఆ ఉన్న ఇక బిజీ అన్నీ కుడతారా అండి బ్లౌజులు కుడతరా
అవునండి ద ద అన్ని కుడ్తామండి దైనందిత జీవితంలో ఏదో ఒకటి సంపాదించుకోవాలి కదండి డబ్బులు
అ అవునండి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మం
ఇంట్లోనే ఉండి ఆ అవునండి పిల్లలు ఇక కాలేజ్ పోగాని ఇంక ఇంట్లో పని చేసుకోగాని దనదన వచ్చినప్పుడు బ్ బ్లౌజ్ లు వర్క్ బ్లౌజ్లు పంజాబీ డ్రెస్ లు
ఇంట్లో ఇంట్లోనే చేస్తార అండి బయటికెళ్ళి
ఆ ఇంట్లోనే అండి ఇంట్లోనే ఇంట్లోనే అండి ఇంట్లోనే బయటకి ఏం లేదండి
మంచి గా కుట్టటం నాకు చాలా ఇష్టం ఇష్టంమండి ఇట్లా వెళ్ళి చేయాలని కానీ మా వారు పంపించరు
అవునా అండి నేర్చుకుంటే అవునా అండి ఏదో కొంచెం మనంతా మన తోచినంత సంపాదించుకుంటే బాగుం
అదే అండి చిన్న రూపాయి కూడా అడగా వాళ్ళని అడగాంటే కొంచం కష్టం
అవును చాలా బాధ అనిపిస్తుందిండి ఇప్పుడు అవునండి ఇప్పుడు బ్లౌజ్ కుడితే రెండు వందల యాభై అండి ఎవరికి గుర్తు ఐదు వందలు
అబను మ
అ
అదే అంటే కష్ట కష్టపడి పని చేసుకొని బతకాల అనిపిస్తుంది అవునండి పిల్లలు కూడా పెద్ద అవుతురు కాబట్టి వాళ్ళ చదువులో కూడా ఎక్కువ ఖర్చులు అవుతాయి కాదంండడి పిల్లలు కూడా పెద్ద అవుతారు కదా వాళ్ళ చదువు కూడా ఎకువ ఖర్చ అవుతుది హలో
అవునండి
వినిపిస్తుందండి
కొద్దిగాకు పో ప్ర డుర్ అవును బల్ర్చ మ ఆట మా పిల్ల ఇ లేకూరుగాండి
ఆ నేర్చుకున్నాం నేర్చుకోని ఏ లాభం అండి దేనికి పనికికు రాకుండా అయిపో ంది ఎక్కడికి పంపించడు మా
అట్లలా
ఉండాలి అంతే చదువుకున్నంత వేస్ట్ అంటే పనికిరా టై
అయితే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఉండి ఆ పిల్ల ఇకు ట్యూషన్ కూడా చెప్పుకోవచ్చ అండి పని చేయండి సరేనా అండి అదైతే మీరు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు కూర్చోండి ఆ పని చేయండి
ఆ సపోర్ట్ కూడా మాకు ఉండదండి ఇంట్లో చేసుకున్న సపోర్ట్ కూడా మాకు ఉండదు అంతే ఎంతసేపు ఒంటది చేయాలి. అత్తమ్మమ్మ చూసుకోవడం అంతే అంత మించి వేరే సపోర్ట్ నాకు కేమ్ ఉండదండి నాకు ఇష్టం చేయాలని
కొత్త మామకు వండి పెట్టడం కూడా చాలా పెద్ద పని కదండి.
పొద్దుగాల పెడుత మద్యహనం పెడుతా
ఆ అదే ఎందుకంటే మనం ఇంత చదివి ఏ పని చేయకుండా ఉండాలంటే కూడా
ఉ చాలా బాధ అనిపిస్తుందిండి అది ఓకు ఒకటి అసలు అనవసంగా ఎందుకు చదివినమా అనవసంగా అని చెప్పి అనిపిస్తాది. ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి కష్టపడి ది చదువు పిచ్చి పమ్మా కోసం వాళ్ళు ఎంతో కష్టపడి చదివిపిస్తారు. కదా ఏం పని చేయకపోయేసరికి బాధ అనిపిస్త సరే వాళ్ళకు కూడా సహాయం చేయలేకపో
అవునండి నేను కూడా ఇప్పుడు రేపు ఇగ ఇది ఇప్పుడు కుడుతున్నాను. గానీ రేపు గవర్నమెంట్ ఏమనా జాబ్స్ పడితే రాస్తానండి నేను కూడా ఇంట్
ఆ బాక్ బత్మాత అండి బర్త్ మడి రాపి రాస్త అండి ఏం కాదు
గ్రూప్స్ రాయండి. మీరు కూడా తప్పకుండా నోటిఫికేషన్ పడ్డప్పుడు డిఎస్సి జేఎల్ డిఎల్ బర్త్ అంటురు. అలాగే గ్రూప్స్ వా
అవునండి నాకు ఒకసారి మీరు పడ్డప్పుడు మాకుఒకసారి గుర్తు చేయండి. జరా ఆ చెప్పండి ఆ
ఆ ఇదేమో చిన్నగా పార్ట్ టైం లాగా ఇంట్లో ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్ పడితే మార ఖచ్చితంగా చదువుకుంటానండి.
ఆ కష్టపడి చ ఒక్కసారి చెప్తా నేను గుర్తు పెట్టుకుంటానండి చదువుతాను. ఎట్ల అన్న చేసిసి ఆ చాలా బాధ అనిపిస్తడి చదువు ఉన్న దానికి వాల్యూ లేకపోయసరికి బాధ అనిపిస్
అవునండి అందుకనే నోటిఫికేషన్స్ వేస్తారంట ఇప్పుడు ఏసినప్పుడు తప్పకుండా చెప్తానండి. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆ కొ ఒక ఆమె చీరల బిజినెస్ చేస్తుంది. అండి ఇంత చదివినా జాబ్ లేక ఒకరేమో పూల బిజినెస్ ఇప్పుడు పెళ్లి ది ఉంటది
అవును పెట్టుబడి పెడితే బాగుంటందండి మనకు సపోర్ట్ ఉండి పెట్టుబడి పెతే అయితే మనం చేయడా చేయడానికి ఉంటుంది కానీ మనకి ఎవరు సపోర్ట్ చేయ్యరు కదా ే ప్పు ఇంట్లోండి చేయాలి ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళొద్దు అట్లా చాలా బాగా అనిపిస్తుందిండి అసలు ఏంది లై ఏంది జీవితము ఇట్లనా అనిపిస్తుంది ఇంత కష్టపడి చదివింది అంత వృధా అయిపోతుంది కదా
అవును అవును అన్నట్ నేను బాగా అనిపిస్తుది ఈ కానీ మనగా నోటిఫికేషన్ పడినప్పుడు ఏం చేయ కద అండి అప్పుడప్పుడు చదువుకుంటూనే ఉండాలి రేపు పడితే మాత్రం తప్పకుండా చెప్తాండి మీ స తప్పకుండా అప్లై చేద్దారు మీరు కూడా బుక్స్ తీసి స్టార్ట్ చేయడి
ఇంకొకటి ఏందంటే అ ఎ ఏమేమి చదవాలో ఎట్ అని కూడా ఒక ఒకసం చెప్ప
ఆ చెప్తారు జనరల్ స్టడీస్ ఉంటదండి ఇంగ్లీష్ ఉంటది అట్లా
అదేంటన్న ఒక ఒకసారి మీ దగ్గరకు వస్తాను సో మ కాల్ చేసి మళ్ళీ మంచిగా అన్నీ వివరాలన్నీ అడుగుతానండి అప్పుడుస మాకు కొంచెం మీరు కొంచెం మాకు సమయం ఇస్త వచ్చి సహాయం చేయాలి
తప్పకుండా చేస్తానండి తప్పకుండా
తెలుసా అండి ఎందుకంటే అదే అంటండి ఇంత కష్టపడు చదివి ఏ పిల్లల ఫ్యూచర్ కోసం కూడా బాగా అనిపిస్తుండి వాళ్ళ చదువులకి వాళ్ళ ఖర్ులకి ఎక్కువ అయితున్నది మనకొచ్చే ఆదాయం ఏమో చెమో అయఏ కర్చు అట్లా చాలా బాగా అనిపిస్తుంది
ఇప్పుడు అప్పుడు చేసినా కూడా డబుల్ త్రిబుల్ అయితు ందండి అంతా చాలా ఇబ్బంది అవుతుంది
అనిపిస్తున్నది ఎవరిని అడగాలి ఏం కూడా అంటే అడిగేంత మంచిగా పేదురు
అవును చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతిదానికి అదే మనం
ే ఆ మనది అంపాయిచ్చుకుంటే దర్జ రగగా ధైర్యంగా మనం పెట్టుకున తినొచ్చు ఆ ఇప్పుడు ఒక రూపాయి కూడా వాళ్ళ మీద అ ఆధరపడి ఉన్నాలంటే చాలా అట్లా కూడా మనకు ఇ మొష్టమైననేదింపుకోవాలనిపిస్తుంది సంప బాగా అనిపిస్తుంది
తేగదా అంతేగ ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలి తినాలంటే మనీ లేని అయ్యో ఖర్చు ఎక్కువైతే ఇబ్బంది అవుతుది ఏమో అన్నట్టు బాధ అనిపిస్తుంది అవునండి
ఎక్కువ బతకాల అనిపిస్తుందండి ఇంకా ఈ వియం మత్త చాలా బాధ నచ్చినవి కూడా ఇష్టంగా కొనలేకపోతున్నాం ఆ డబ్బులు లేక కానీ ఖచ్చితంగా సంపాదిస్తనే మంచి ఉంటుంది అని డబ్బులు ఉంటు మంచిది ఈ సమాజంలో డబ్బు ఉన్న వాళ్ళకి విలువ ఉంటుందండి లేకపోతే విలువ ఉంటలేదు కదా హలో హలో వినిపిస్తుందా అండి హలో